హలో ఆ వినిపిస్తుందా
అ వినిపిస్తుంది
ఆ మాకుడ నిపిస్తుంది
హ్మ్ వినిపిస్తుందండి నాకు కూడా ఏం చేస్తున్నారుడి బాగున్నారు ఎలా ఉన్నారు అ చాలా అలా అవుతుంది మాట్లాడుకొని మనం
బాగున్నా మీర ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నామండి
ఆ
చాలా ఎక్కువ వచ్చేస్తుందండి సోన్న దాంట్లో బాగా
ఆ తగ్గించుకోండి సైడ్ బటన్ నొకి నేను అంతే చేస్తున్నా
అవునా అండి
మ్మ్
బా యినపడుతున్నా ఇప్పుడు మరి
ఆ నాకు ఇనిపిస్తుంది
నా వాయిస్ వినిపిస్తుంది కదా
ఆ వినిపిస్
మ్మ్ ఓకే అండి ఎందండి వి విశేషాలు మరి ఎలా ఉన్నారు ఏంది చాన్ రోజులు తర్వాత్
అవునండి బా నీరసంగా ఉన్ ఉందండి అంటూ
అవునా ఎందుకండి
మాట్లాడి వా మాట్లాడి అనుకుంటా
టాబ్లెట్ వేసుకోనండి తగ్గిపోద్ది
ఆ రేపు పని ఉంది రేపు ఆ పనికి ఎట్లా వెళ్ళాలి ంట ఏం అర్తం కాట్లే
ఏం పనండి ఏమైంది హలో హలో
ఆ అదే రెడీ అయి వెళ్ళాలి పనుంది
అవునా అయ్యా పొద్దున్న లెగవాలి అనుకుంట మరి అయితే రేపు లెగవాలిగా మరి తప్పదుగా అండి
మ్మ్ అయన్నీ సబ్ చేస్త ఖాలి అత్రే లేస్తనే ఉన్నాయి సార్స్ ఇదేమో కొంచం పనుంది ఈరోజు చేయాల్సిందే
అవునా
ఎప్పుడుకైద్దో ఏంటో తెలియట్లా
అయిపెద్దిలేండి ఎంతసేపు ఏముంది
ఆ అంటే మొత్తం వన్ ట్వంటీ మినిట్స్ అంటే రెండు గంట అతలేండి ఇంకా ఇప్పటి నుంచి ఇది దు దీంతో కలిపి ఇంకా రెండు గంటలు అట్లుంది ఆ
అబ్బో చాలై కువండి
ఆ అదేగా అండి అసలా
హ్మ్
ఆహా
హ్మ్ ఏం సంగతి అండి మరి
ఏముంది
తిన్నారండి మరి
ఆ తిట్లాడ్రు
ఊ ఆహా టిఫిన్ తినేసారండి
ఆ అ ఇప్పుడే తిన్నాను
అవునా ఆ ఓకే ఓకే అండి
తిన్నం బోస
తినబోతున్నారా ఓకే అండి ఏంటండి విశేష
ఎందుకండి అంత కంగారు పడుతరు
నేనా నా ఒంట్లోనే ఉండ ఉండంది కంగారు అదే ఒంట్లోనే ఉండండి కంగారు నాకు
చిన్నప్పటి నుంచేవుందరా
అంతే అండి నేను ఆ అంతే మరి
ఆ అంతే పుట్క్ తో వచ్చినయి ఇంక పోవు ఏం చేసిన
అంతే కాండి మరి హ్మ్ ఊహు
ఏం చేస్తారు
ఏం లేదండి ఖాళీయే
ఆ
మీరేం చేస్తున్నారండి
నేను ఏ ఎట్లేద అని
ఆ
మా మమ్మీ రోజు బ్యాగ్ అనుకోకుండా ఎళ్లాను అండి బయటికి హలో ఇంకా తీసు తీసుకోకుండా వెళ్ళేసరికి
వాయిస్ బ్రేక్ అవు నండి మీది వాయిస్ బ్రేక్ అవుతుందండి ఏం వినపడట్లేదు ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఇందాకా ఏమో బ్యాగ్ మో చెప్తున్నారు
అవునా
హలో
నా వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఆ అదే లెండి
ఊహు ఏందండి మరి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ లైఫ్ ఈరోజు ఎలా ఎంజాయ్ చేశారు మరి ఏం ఎక్కడికి వెళ్ళారు ఏం తిన్నారు
ఈ రోజా నేను బయటికి వెళ్ళానండి ఆ బయటికి ఎళ్లి అదే కొంచెం మా కార్ ఉంది లేండి ఆ కార్ తీసుకొని
ఊహు
హలో వింటన్నారా
హు చెప్ప చెప్పడి అండి వింటున్నాను
అదే ఏం తినాలా అని ఆలోచించుకొని ఆలోచించుకొని సరేలే అని చెప్పి ఇంకా అక్కడ అది హోటల్ ఉంటే అంటే ఇంక అక్కడ తీసుకొని తినేసి ఆ తర్వాత తమ కు అది అక్కడ అది ఉంటది కదా చూడండి ఆ అక్కడే అండి అక్కడే ఆ అలేదండి
ఉ ఉ
ఇంకా తర్వాత ఇంక సరేలేవని చె ఎప్ప వచ్చేశామండి ఇంకా వచ్చేసామ్ ఇంటికొచ్చి ఇంకా కొంచెం చిన్న ప్రాబ్లం అయింది ఇంటి దగ్గరఓ అమ్మాయి
ఉ ఊహు
ఇంకా అక్కడకి వెళ్ళి నా నా సోంకి ప్రాబ్లమ్ ఉందండి బ్యాటరీ ఊర్కే కొం
ఆ వేపించుకొండి అండి మరి అవునా అండి మరి ఇలా అయితే అలా మరి ఇంట్లో వాళ్ళు చెప్పారాండి మరి ఇంట్లో
ఆ చెప్పనండి ఆ చెప్ప
ఏమన్నా ఏమన్నారండి మరి ఇంట్లోవాళ్ళు చెప్తే
ఏంనారు లే చేపిద్దాము అని ఇంకా చూడాలండి చ్చుకోవాల చూసారు మళ్ళ ప్రాబ్లం అయిపోతుంది అసలు దాని వల్ల ఎప్పుడు ఏమ పాతు మర్దం కాటలా
హ్మ్ హ్మ్
హ్మ్ ఉండి ఉండి ఒక్కొక్కసారి ముప్పై కి ఆగిపోతుంది ఒకసారి ఏమో మొన్నయితే ఎనభైకి ఒక ఆగిపోయింది ఆగిపోయి పది నిమిషాలు ఆగి ఛార్జింగ్ పడితే మళ్ళీ ఛార్జింగ్ కొంచెం సేపటికే సో అదే సెవెంటీ నైను లైక్ కిసిందండి మళ్ల్ళా
అదేందండిస్తా
ఆ ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ అ క్కడే వస్తుందండి తర్వాత చూస్తేనేమో
ఆ
అట్లా వస్తుంది ఇంకా
హ్మ్ హు
మ్మ్
ఎలా అయితే కష్ ష్టం గండి మరి
కష్టంగానే ఉందండి చూడాలి ఇంకా దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆల్టర్నేట్ టు చూస్తే
హ్మ్
తే
హ అంతే అండి మరి ఇంకెటండి విషె హలో
ఆ చెప్పండి చెప్పండి
ఇంకేంటండి విశేషాలు అంటున్నాను
ఏముంది ఏమీలేదు
హ్మ్
ఆహా
బిజీ అయిపోయారండి మీరు కాల్సే చేయట్లేదు మాకు
అయ్యో ఇప్పుడునేనే కదండీ చేసింది మీకు
అదే రండి ఏదో గుర్తొచ్చి ఉంటాం చేసామండి చేసారండి
అ ఏమో అలా ఎం కాదు
ఉ
ఇది నేను మీతో రెండోది కదా మూడోదా రెండోదేగా
రెండు రెండోదే అండి
హు
ఆ ఎందుకంటే ఇంకొకటి నాది కదండి హలో
ఆ గుర్తొచ్చిందండి
ఉ మీరే చేస్తూ ఉండండండి మే అప్పుడు అప్పుడు నాకు లేదండి తినాలి నైట్ ఇప్పుడే కాదు కదా
ఆహ
మీరే చేస్తుంటే కాసేపూ మాట్ ట్లడుకుందామండి మనం మ్
ఆ సరే అండి ఏస్తాను వేయక ఒక్సారి మా అమ్మతో మాట్లాడేస్తే ఆ అమ్ అమ అయిపోతాయీ
హా
మీరు ఖాళీగానే ఉంటారా లేక్పోతే సది
లేదండి నేన్ ఖాళీగానే ఉంటానండి ఆ ఖాళీ అండి నేన్ ఎప్పుడూ
నేన్ ఒకా పది నిమిషాల్ ఆగి మళ్ళీ అలా ఏస్తాను
హా సరే అండి నాకు ఒకసారి చెప్పండి మీరు
ఆ అప్పుడు చెప్తాండి మీకు అది అవగానే నేను మిక్ చెప్తాను అప్పు మీక్ తెల్సిద్దిగా
ఆ
రే అండి
మ్ బయట బాగా చల్లగాల్ ఒస్తుందండి ఇప్పుడు బయటక్ వచ్చా ఇంట్లో నుంచి భలే ఉంది చల్లగా
ఈ చాలా చల్లగా ఉంది క్లైమేటూ
ఇట్లా ఉంట్ మనుషిక్ ఎంత ప్రశాంతంగా ఉండిద్ దో
అవునాండీ ఉ అంతెేగా మరి
మీకు చల్లగుందా అక్కడా
ఆ ఉందిగా అండి మరి ఉండపోతే ఎట్లా అండి
మ్
చల్ చల్లగానే ఉంది
లైట్ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయండి
అవునా అయ్యా అలా ఎలా అండి పనుకోండండి లెపోతే కాసేపు
ఆ ఏ మరి కొంచెం స్ట్రెస్ గా అనిపిస్ బాగా
అవునా
ఉమ్మ ఒకటి రెండు మాట్లాడితే తెలియట్లే ఆ టెన్షన్ కాదులేండి కొంచెం ఎందుకో పహెల్ తేడా కొడుతుంది
అవునా అండి
ఆ కొంచెం అండి తినేస్తే టాబ్లెట్ వే కొంచెము పై లేసి తినేసి టాబ్లెట్లేసుకుంటే సరే అండి ఉంటా మరి అయితే ఆ ఉంటా ఉమ్